హలో.
కాదు ఇప్పుడు రెండు కాల్స్ కట్ట్ అయినాయి కదా. రెండా ఒకటా.
రెండు.
దానికి రేటింగ్ ఓచ్చిందా.
ఓచ్చింది.
అయ్యో వేస్ట్ అయిపోయియా రెండు కాలు.
ఉమ్.
షెట్. ఏమో ఎపుడస్తాదో ఏమో రా డబ్బు
ఏమొరా ఏమో చేసి పెడదాం
నేను అదే చేసేసినరా మీవన్నా కాల్సున్నైరా నావి ఏన్లే.
ఆహ్ అయిపోయినయా.
ఆహ్ వంశీ అల్ మావనడిగితే బగ్లోకెలుపో. ఆమ్ ఏమో చు ఓస్తాయి ఇప్పుడే రావు లేటుగా వస్తాయి అనేసి చెప్పినడంట ఇంకా ఆ ధైర్యం తోనే చూద్ద ద్దంలే అనేసి గమ్మనున్నా
ఉహు
మ్ ఇరవై అవలే ఇంకా నీవి
చాలా ఇప్పుడు ఎన్ని నాలుగైపోనట్లున్నాయి. ఇంగా ఉంటాయి, ఒక ఐదు ఉంటాయి.
ఆనా
మ్ నేను ఎప్పుడు చేస్తున్నా చేస్తా ఒక్చేద్దమ్మా కొట్టి చేసేస్తాన్ని.
అవునన్ ఆహ్ నీ యబ్బా మ్
చేసాడుగు ఎప్పుడోసరో అది
ఆ మెసేజేస్తా.
ఉ మెసేజ్
నేన్
ఏడా చిట్టి ఎప్పుడస్తావనడుగు వస్తార చిట్టి అంటాడు.
వ నేను అదే మ్ అ మీరేళ్ళిపోయినాక హాస్పిటల్ నుంచి
ఉ
ఆ అదా నేను అదేన్న నేను మెసేజ్ లో కూడా ఏమైంది దబ్బిదాని పెట్టినా నిన్న కూడా ఆశ అదే ఎలాగడిగింది నాకు అంటున్నాడు ఏమో నాకే తెలిదు ఎందుకు ఇటు చేస్తా అనేసి అనన్ నాడు అదే బి దన్ హ అవునా
మ్ ఏం వడికి ఎంవైంది ఎందుకట్టచేస్తా నన్నడుతే నేన అందేతారాయ్య నేన అన్నంనడుతే నగేన్స్త సుందడికి కేవైందా అని పెడ
నా ఆ నాకు వంశీ సుదర్శన అట్టగిడినారు ఏంద త ఏమైంది రా వాడిచ్చిండేసి
ఉ
ఆ వ అదే నిన్న అన్నాడుబ్బిదు ఏమో శశి ఏమో ల నేనే ఈ మధ్య ఏ ఇట్లా బిహే చేసాను నాకే అర్థంగాట్లే అనేసి అన్నాడు. అదేలే ఈ పర్టికులర్ టాపిక్ లో ఒక్కటే లే అన్ని
ప్చ్ ఇ పర్టికులర్ అని కాదు కాగాని మరేదో సఫరవుతున్నాడు ఇంకా ప్చ్ డిస్ట్రాక్ట్ పింఛన్ కోసం ఏదంటే జ
ఆ సఫర్ అంటే గుర్తొచ్చింది రామ్ ఏం బ్రేకప్ చెప్పుకున్నార ఏమన్నా?
లెద్ లెదు ఏ?
లె మరి లేదంటే ఏం లేదంటే ఎవరన్నా ఫ్రెండ్స్ తో ఏమన్నా గొడవ పడ్డడా ఏందవి పెడాత తాంటాడు రిల్సు
ఏం బెడుతున్నాడు తెలిదు నాకి నా
ఈ మధ్య కాదులే ఎప్పుడన్నా పెడతా ఉంటాడు. అన్ మ నాకు తెల్సి స్టోరీలో రా ఓ ఎప్పుడ అప్పుడప్పుడు సెడ్ పెడతా ఉంటాడు. ఓసారి
ఓహో ఏం తెలిదు శశి మావ్
బ్రేకప్ బ్రేకప్ అయితే ఏం కాదులే బ్రేకప్ అయితే మొన్న వీడియో కాల్ మాట్లాడ్తున్నాడు. నన్నీ ఆ లాస్ట్కి ఆ ఉహ్ లాస్ట్కి ఆ పా కూడా ఆ పాప ముందు కూడా నా పరువు పోయింది
ఏమీ
పోయి అబీద్ అబీద్ని అడిగిన రైస్ అయిపోయింది తింటావా అబీద్ అని పోయ్ అన్నానా ఎవరు అమ్మాయని ఇంతకి హి హి హి హి హ హ
అయ్యో చూసి మాట్లాడిందా హాయ్ చెప్పిండాల్సిందే నెజమ్మ నేను అబ్బాయినమ్మా అని
స్నాడు రిసిత్ రా అర్జెంట్ రా జల్ది రా అన్నాడు ఏమైందె బీద అని చెప్పేస్తే నాకు చూపిస్తానడు వీడియో కాల్ తి అయ్యయ్యో విడ అనేసి త దాక్కునే నేను
ఉమ్
ఆ నాకెందుకో నిఖితలాగా కనపడిండ్ ఆ ఆ అమ్మాయి
ని కిత్తన ఆ ఒక రవ్వ అనొచ్చు
ఎందుకు అట్లా అనిపిచ్చింది ఫేస్ కాదులె కొంచెం ఆ టోను కలర్ టోను అట్లా అనిపిచ్చింది నాకు
ఆ కలర్ టోన్ అంతేలే కొద్దిగా కట్స్ గూడ కొద్దిగా
ఆ ఆ మారె అనిపిచ్చింది నాకు
హు
అంటే ఆ గ్యాప్ లో ఆ అట్లా అంత ఫాస్ట్ గా చూస్నానే క్లియర్గా ఎం చూళ్ళే
హాయ్ చెప్పిండాల్సింది మాట్లాడిండొచ్చువా
లేదు ఏందో బట్టల్ మడత వెడతా అనిందొ ఏందో ఇంగ ఈమె పగడి వెళ్ళిపోయినా
హుమ్
ఉమ్
వాడికి తెలుసు వంశీకి మాట్లాడేది వాడు
ఎవరు
అవిగ్ మాట్లాడేది వంశీకి తెలీదా
లవర్ తో మాట్లాడేదా
ఆ
తెలుసు వీడియో కాల్ మాట్లాడుత అని తెలిదు ఫోన్ మాట్లాడుతూ ఉండడని తెలుసు లవర్ ఉందని గూడ ఎప్పటినుంచో తెలుసు కదా మాకు మాకు అప్పుడు ఇబ్ర్రాహీం చెప్పిన్నాడు చెప్ చేపిన నేను అభికి గూడ అది
ఉ తెలిసి వాడిక్ గూడ అది వాడే వాడే చెప్పడు ఆ
అంటే అప్పుడు ఇబ్రహీం అందర్ చెప్పవాడు గాద్ల్ ఎవరు చెప్తాడ్ అంటే భారత్ కి చెప్త్ టాడు వంశీకి చెప్తుండే అపుడు భరత్ గమ్మున ఉండక నాక్ వచ్చే చెప్తాడు వంశీ గమ్మున ఉండకుండా నాకే వోచి చెప్తాడు
అది మామోలే లె ఒకరి విషయం ఒకరికి చెప్పినవంటే క కంపల్సరీ పక్కన బోతది
పక్కనళ్కి వెళ్ళిపోతాయిర మామూలే ఉమ్ ఏళ్ళి
వెళ్ళిపోతాయ్ అందుకే ఎవరు ఎంత చూసుకొని చిట్నా పోతాయి మనమేం చేయలేం
అదే
ఉమ్
ఇంకేం రా
చెప్పాల్ రా చెప్
ఏమైనా అంత్ ఏమున్నాయి రా అంతే ఏందిరా
వినిపియ్యట్లేదా
మిస్ అయింది విన్పిస్తాంది
ఉమ్మ్ నువ్ పడుకుంటావా ఈ రోజేం క్లాస్ ఉండదా
లేద్ర అ మ్ ఫ్రైడే వరకు అయిపోయింది క్లాసు నిన్న సాటర్డే వర వదిలేస్నాడు ఎ అద్ చదెస్ స్టార్ట్ జేస్తా సగమైపోయింది. ఇంకా సగముంది. ఉమ్ లాస్ట్ లో ఒక అమ్మాయి చెప్పలేదన్న్మాట నిన్నయి మొన్న ఆమెకి మాక్ ఇంటర్వ్యూ అవ్వలే నీకు మండే తీస్కుంటా అన్నాడఆయన ఆ గ్యాప్ లో నేన్ గూడా సర నాగూడ తీస్కోండి సార్ అన్ జేప్తా. ఏవో ఒక రెండు క్యూస్షన్లు జెప్పినా మూడు మార్కులన్నా వస్తయ్. ఐదు మార్కులున్నాయ్. అంటే ఆయ్న ఏమన్నాడుంటే నాక్ నాకు అ నేనే అటేన్డ్ అవ్వలే వాంటెడ్గా మనము ఫ్రైడే సినిమాకి వెళ్ళినామా.
అవులే
ఫస్ట్ అంతక్ ముంద్ ఒరే అట్టాకాదురే ఎందుక్ ఒకవెలా ఎనకల్ పడిపోయినా అంటే మనము నేను అరుణాచలం పోయిన జుడు
తెల్స్ తెల్స్ ఎట్లవుందొ
ఆ రోజే రా స్టార్ట్ అయింది ఆ ఆడేళ్ళాము పాండి కెళ్ళాము ఈ గ్యాపుల్లోన నేను క్ల క్లాస్ మాత్రం అటెండ్ ఐతున్నా వాటి నోట్స్ రాస్కుంటూ ఉన్నా అ ఇంగో కొంచం పెండింగ్ ఉంది. ఆయన సడిఎం సియర్ రెండు చెప్పినాడు. మార్నింగ్ ఓక సు నైట్ ఓ క్లాస్ అనేసప్పటికి ఇంత పడింది పెండ
ఉ
ఇంగా బ్యాలెన్స్ చేస్కోలేక ఇంగ రాస్కున్నా ఇంక నేను చదవమంటే నేనింకా నార్మల్ గా అనుకున్నా మాక్ టెస్ట్ కానీ ఏమన్నారంటే మా ఫ్రెండ్సు అదే దాంట్లో ఉన్నవాళ్ళ్ పరిచమైన వాళ్ళు ఆ మాక్ స్ బాగోస్తే సారే రెఫర్ చేస్తాడంట. ప్ర అదెది జాబ్ కి అది ఇది అన్ అన్నారు సో అందుకు కోనిలే ఎన్నోకొన్ని మార్కులోస్తే అట్లీస్ట్ కొంచం ఏమో ఉపయోగపడ్తాద్ కదా జాయినింగ్ కన్నా అనేసి
మార్క్స్ అని గాద్ గాని యాక్టివ్ గా ఉన్నవంటే వాళ్ళే రేఫర్ చేస్తారు.
అదే రేప్ మాక్ టెస్ట్ కి వెళ్తే అట్లీస్ట్ కన్పిస్తే అట్లీస్ట్ ఇంటర్వ్యూ అన్నా అవుతే జీరో అన్నారాని ఏమిలేద్ కొంచం ఫేస్ చేసినట్ ఉంటద్ గదా అనేసి రేప్ అడుగుతా అందుకని నిన్న ఈ రోజు చదువుకున్న కొంచం కొంచం ఆయన కాడికోపిక్ తెచ్చుకొని చదువుకున్న పనుల్ జేస్కుంటె ఇంగ చదువుకున్నా అంతే ఇంగేం చెయలేర ఇంగ నెక్స్ట్ మళ్ళా సీడిఎం దోస్తాది పిఆర్ దస్తాయ్ ఇవన్నస్తాయ్ క్లీన్ ఏం చెయలేబ్బా రూమ్ ఏం చెయలే నేం బట్టలు వాష్ చేస్కున్నా బుక్కులు అన్ని ఇంకా ఉగాదికేళ్ళే ముందు కొంచం లగేజ్ పెట్టేద్దామని
అంతెలే వాషింగ్ మిషన్ ఉంది కదా లేదా
ఆహా లేద్ ఈడ లేదు ఆడ బోయిన్ పల్లిలో నింది ఓ
ఏందిరా అప్పుడే ల వెళ్ళిపోతున్నారా రా అందరూ సదువు చదువు అప్పుడే వెళ్ళిపోతన్నారా రా అందరూ
వెళ్ళిపోలే కదరా ఇం ఇంగా మనా ఆ ఆల్రెడీ నేను సంక్రాంతి కొంచం పెట్టేసిన బట్టలు
అవునా
మళ్ళీ ఇప్పుడు కొంచం ఉమ్ మళ్ళీప్పుడ్ పెట్టాలి ఏంద్ ఒక్కెసారి తీసుకెళ్దం గదా
ఉ
వెళ్ళేటప్పుడ్ వెళ్ళేటప్పుడ్ కొంచం కొంచం తీస్కొన్ బోతే బడ్డన్ ఉండదు ఊ ఇంకా మా మన సమయం ఇంకా ఆసన్నమయింది. వీడ్కోలు చెప్పేదానికి మరో కొత్త మలుపు రాబోతోంది గదా
నిజమే
పోన్లే ఇప్పటికే మనకి ఎక్కువ టైం ఆరేండ్లు
కానీ మనం యూటిలైజ్ చేయలేదు అస్ అసలు
ఆహ్ అవును మనం అందరం కొంచెం వాడుకోయినుంటే
కళ్ళు కళ్ళు తెచ్చుకునే సరికి టైమైంది
మనమందరూ కొంచెం వ ఏమంటరు కంబైండ్ గా ఉండి చేసింటే అన్నిటికీ అటు ఎడ్యుకేషన్ పరంగా ఇటు ట్రిప్స్ పరంగా ఏ దానికైనా అదానికి బాగుండేది మనం ఇదే సపోర్టింగ్ అంతకు ముందు నుంచి స్టార్ట్ చేసుకుంటే బావుండెది
మన
ఏమోలే ఇంగట్టయిపోయింది ఇగా అది ఇప్పటికే మించి పోయింది ఏం లేదు మళ్ళా అప్పుడు కొత్తగ ఒచ్చినప్పుడు అప్పుడా కొంచెం కాన్షియస్ గా ఉండి మంచిగుంటే అయిపోతది ఇంకేందిరా మ్
ఏంలేదురా
అంతే అంటావా అంటే మీ తమ్ముడికి ఇంకా కంపెనీకి ఎళ్ళంత వరకూ ఇంట్లోనేనా ఆ పోనిలే ఇప్పుడు ముగ్గురు ఇంట్లో ఉంటరేమో గదా
వాడింగ్ ఇన్స్టిట్యూట్ లొ జాయిన్ అయిండుగా
ఆహా
వాళ్ళిద్దరూ టీవీ చూస్తారు కానీ నేను పండుకొని ఫోన్ మాట్లాడుతున్న
అవును లే
మ్మ్
కాదు అయిపోయిన్ తర్వాత బెంగళూరు బొకొడదు నువ్వు దేన్
అద్ చూస్తాను అ
కాదు రా లహరి హలో
పోత
హలో
సినిమా
న నిది ఇనిపియలే ఇప్పుడు ఇనిపిస్తాంది నిది మ్ క్క బ్యాంగళూరు బొకొడదు నువ్వు మీ అక్క దగ్గర ఉండి కొన్ని కొన్ని రోజులు అన్నె ఒక్కసారి ట్రై చేశినవ్ అనుకో వస్తదేమో అని నేను అనుకున్న ఎదు అంటే వాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి గదా
ఉమ్
వ వాక్ ఇంటర్వ్యూస్ ఒచ్చినప్పుడు పోవడానికి బావుంటది ఆడనే ఎళ్ళినావు అనుకో కొన్ని బాగా తెలుస్తాయి అంటున్న
ఆ వేత్త
ఉమ్
కనీ ఇంగ ఏమనేద్ తెలియట్లే ఎట్ల ఇంటర్వ్యూస్ అయితాయి ఏ ఏం క
అవున్ డిసైడ్ అవ్వలేదా ఎటు పక్కక్ వెల్దామనీ
ఏం డిసైడ్ గాలె చన్నీ ట్రై చేస్తా ఏదో దాంట్లకి పోతా ఫస్టు
అన్ని అంటే అంటే ఇప్పుడు నువ్ ఎటుపక్కకి కంటే నేను హేమ్ అన్నా అంటే హాస్పటల్ సైడ్ కి ఏళ్దాం అన లే లేదంటే ఈ పివిసిఆర్ ఇటు పక్కకి ఏళ్దాం అన్న లేదంటే సాస్ పక్కకి ఏళ్దామన్నా లేదా ఏంది అని
ఇప్పుస్ సాసయితే కుదరదులె మనం నేర్చుకొలేం ఇప్పటికి ఇప్పుడ్ నేర్చుకోవాలన్న టైమ్ చా టైం పడ్ తది.
ఆ చేస్తా చేస్తాలె ఇంకా కాలే అదే ఏదోటి చుసావన్కోన్ దాన్ పైన ఆ ఫ్రీగా ఉండే ఇంటర్న్ షిప్స్ ఇక్కడ వన్నీ చేస్తే గిన కొంచం రెస్యూమ్ స్ట్రాంగ్ ఉంటది గదా అని
నిజమే.
ఆ
ఏం జెప్పు. హాస్పిటల్ సైడ్ పోడం బెస్ట్ అనిపిస్తది ఒక్కోసారి సర్లే ఉంటే ఉంటది కొద్ది రెస్పెక్ట్ ఒస్తది.
ఎందమనీ